హలో
ఆ చెప్పరా ఏం చేస్తున్నావు బాగున్నావా
ఆ అక్క బాగున్నాక్క నువ్వు బావున్నావా
ఊ ఏం చేస్తున్నావు
ఏం చేస్తాలే అక్క కూర్చున్న గోకరకాయ ఒలుస్దామని బయటికేళ్లినా అయ్యో
ఆ
ఇగ పని అయిపోయింది రేప్ మార్నింగ్ ఇగ తీస్తామనిపెట్టుకున్న ఇగ ముందు
ఊహు చిక్కుడుగాయ ఓలుస్తున్నావా
హ్మ్మ్ ఆ అక్క
తిన్నరా మరి నేనె ఇంగ ఇప్పడే చికెన్ వండుదామని చూస్తున్నరా.
అవునా నేను ఇగో మధ్యాహ్నమే వండినచికెన్
హుహు ఊ
ఆ ఇగ ఎట్లా అని ఇగ రేప్ మార్నింగ్ ఇగ మళ్ళ ఏదో ఒకటి వండాలి కదా ఇప్పుడు చేసి పెట్టేసుకుంట్టే అయిపోతాది. కదా అని చేసేసుకుంటాం.
పచ్చడ చేస్తే ఇంకా కొంచెమే ఉంది. అది సరిపోదులే అనేసి ఇంగ చికెన్ తెస్తే నిన్ను సాయంత్రం చేసిన అదే కదా అదే పొద్దున ఉంటే మధ్యాహ్నం ఉంటే ఏసుకొని తిన్నాం. ఇప్పుడు ఇంకేం లేదుని చెప్పేసి తీసుకొచ్చిండు. ఇగ వండుతున్నా,
అవునా,
ఊ కొంచెం ఫ్రైలాగ చేస్తే రేపు ఎప్పుడైనా పప్పుచారు చేసుకోవచ్చు. ఊ ఆ
ఊ మా ఇంట్లో పాప్పుచారు వారంలో నాలుగైదు సార్లు ఉంటాయి. పప్పు తిని తిని మాకు బెజార్ వస్తది. మా ఆయన గవ్వే తింటాడక్క. ఆ పప్పులు గుడ్డుకూరలు ఇవేకావాలి. మా ఆయనకి,
ఆహా మాకు పప్పు ఎక్కువ పడవు కారం పప్పు చేస్తే బాగుండదంట.
ఉమ్ పప్పు చేస్తే నాలుగు ముద్దలు ఎక్స్ట్రా తింటాడు. లేకపోతే తినడు గుడ్డు కూర చేస్తే మంచిగా తింటాడు. మళ్ళా నాన్ వెజ్ వండితే ఆయననే వండుతా అంటాడు. నన్నుండనీయడు. నచ్చవు, నేను వండితే, ఇగ అట్లాంటది. మై ఆ అయిననే అందుతాడు.
మనకి ఏది డిస్టబెన్స్ లేకుండా ఉంటది.
ఆయన చికెన్ ఒకటే తింటాడు. మటన్ తినడు, ఫిష్ తినడు, ఏవి తిినడు
ఆహా
ఆ చికెన్ ఓక్కట్ ఆ నేనుఅన్ని తింటాక్క నాకు అట్లా ఏమి ఉండదు. నేన్ ఫిష్ చికన్ తింట మటన్ మటన్ కీమ తింటారుగా మటన్ తినమల్ళ
ఆఓహ
అట్లాంటే
ఉ ఇకా ఏం చేస్తున్రు మీ అత్తమ్మ గిట్ల
ఏం చేస్తలే ఆమే కూడా కూచుంది.
మీ ఊరిలో బతుకమ్మ పండుగ మంచిగా అవుతుందా.
ఫుల్ అయితది అక్క ఇక్కడ ఏమంటారు. ఎస్ పేరుస్తాం అక్క ఇది ట్యాంక్ బండ్ నీకు తెలుసా నీకు ఐడియా ఉందా. ఖైరతాబాదు వినాయకుడు ఉండడు. జూడు ఆ అక్కడ అది పార్క్ ఉంటాది అక్క పార్క్ లో మస్తు చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. మస్తు చేస్తారు. నైన్ డేస్ చేస్తారు.
ఉ.
ప్రతి ఒక్క బతుకమ్మ ఎసారు ఆమె కవిత ఉంటది చూడు. కేసీఆర్ వాళ్ల బిడ్డే.
అ ఆ.
ఆ ఆ ముచ్చి ఆడుతది అక్కడ. అదిమంటారు మళ్ళా కొట్టి దీపోత్సవం కూడా బాగా అవుతుంది మా ఇంటి దగ్గర.
ఆహా మా సైడ్ కూడా బతుకమ్మ మేము చేస్తాము కాని.
ఊ.
అ మా సైడ్ మంచిగా చేసారు ఆ మాస్తను ఎప్పుడు బోనాల. కదా హైదరాబదులో ఏదో ఒకటి పెద్దగా అతతేనే ఉంటది.
ఆ ఇప్పుడు మొత్తం ఇంకా నడుస్తది ఈ నైన్టీన్త్ నుంచి మళ్ళ. ఇ ఆశాడం మంచి మంచి ఆఫర్లు ఉంటాయి చీరలు మస్తు కొనొచ్చు. హైదరాబాద్కు వస్తే. అవునక్క ఐదు వేలుంటే మనం బిందాస్గా షాపింగ్ చేయొచ్చు.
ఆ అంతే.
ఆ మంచి మంచి సీరియల్ వన్ ఫిఫ్టీ అంటడి అక్క ఇక్కడ దిల్షీద్ నగర్ రెడ్డి బ్రదర్స్. సి ఎంఆర్ ఇవన్నీట్లాల్ల.
అవును దసరాపు పనినికికొస్తయి ఇప్పుడు వంటగా. మా ఇంటికాడ దసరా మంచిద మా మామ్మలు ఇంటికాడ మా అమ్మలు సిుద్దిపట్ట అన్నాడు. అం అక్కడ సైడు విలేజ్.
మామ్మ ఏం చేస్తుది ఇప్పుడు అన్ని కొనిపెడతది. ఆ.
అయితే ఈ మంచి అయి బతుకమ్. పండుగ నాకు అన్నిటి ఏ పంటగకు పోవాలని తెదు కానీ బతుకమ్మ పండుగ ఎక్కువ పోవాలి. పంచిదిగా బతుకమ్ పండుగ వచ్చిందంటే పానం అంతా తట్టే కొట్టుకుంటది. ఆ ఎప్పుడు పోవాలి ఎప్పుడు పోవాలినంటే ఎందుకంటే అమాస్యం నుంచి. మొదలుపెట్టి ఏరుస్తారు కదా.
ఆ.
మాకు వర్ సైడ్ నైన్ డేజ పెస్తారు. మేం తొమ్మిది రోజుల పతకమ్మా వైరస్ం. ఇంకా లాస్ట్ బతుకమ్మ దాకా పేరుస్తాం అన్నట్టు రోజు మంచిగా మా అమ్మ వాళ్ళు చాయ్ పెట్టతారు. ఆ చాయ పెట్టనే ఏమన్నా మురుకులు అన్నీ ఏమన్నా బిస్కెట్స్ అన్నీ వేసుకొని కడుతుందా వినేష్. పువ్వుకు పోయి మంచిగా రోజంతా పువ్వు తెంపుకొచ్చుకొని మంచిగా. ఆ ఉంటుది మంచిగా తెసికొచ్చుకోవాలి మంచిగా పేర్సుకొని తీసుకొని పోయేది.
అక్కే. ఇక్కడకన్నా అక్కడ బాయస్తారు అక్క ఇ విలేజ్ సైడ్ అయితే. చాలా మంచి చేసారు గొబ్బెమ్మలు ఏట్టి. ఆ పాట వాడి చిన్న చిన్నప్పుడు ఊరికి రిక్. పోయి మరి డ్రెస్ డ్రెస్లు అనిపుంటుండే. నాకంలే మీయ ఆమెకే అన్నది అని ఏడిస్తుటి.
అవును.
ఆ నేనైతే చిన్న వాళ్ళు ఇప్పుడు నేర్చేదండి నా ఫ్రాక్లు అన్న ఫ్రాకులు అన్నవి.
మంచిగా ఉంటంది అప్పటి ఎంజాయ్ వేరు అసలు. అప్పటి ఎంజాయ్ వేరు అది
ఆ ఈ సీజన్ లో మొత్తము నడుసాయి గద ఈ చీరలు కొనుడు ఇగ ఈ చీరలు అన్నీ కొని పెట్టి మా మమ్మి మంచిగా బిజినెస్ చేస్తా ఉంటది
ఊ
కిలలెక్క అమ్ముతారు కదా అక్క చీరలు ఇక్కడ
ఆ నేను ఎప్పుడు కొనలేదు రా కిలోలయ అయితే నేను ఎప్పుడు కొనలేదు అసలు అంటది మా వదిన కూడా మంచి ఉంటాయిరా అని అంటది గానీ ఏమో నేను ఎప్ ఎప్పుడు కొనులే అసలు
ఏమైనా ఇంగ్లీ సరి చేద్దామ అని చూస్తుని ఇక ఏమి ఇగ ఏం కొనలే ఇప్పటివరకు కు ఏమైనా కొందామని చూస్తున్న
అనుకుంటే మామూలుగా ఎప్పుడో ఒకటి అట్లా పండగాల ఏదన్నా కొనుక్కుంటా కానీ ఈ ఆషాఢ మాసంలో కిలో అయితే నేను ఎప్పుడు కొనలే
ఊ అంటే ఇపు కొంద దందలు యేష్టలంతా ఈ సంవత్సరం తన్వి ఆ అంత మొ తొరక్క ఇప్పుడు మళ్నకి మంచిగా నడిచిందనుకో ఈ సీజన్ లో అమ్మ ఈ సీజన్ లో చీరలు ఇట్లు ఉంటాయ అని చెప్పి వాళ్ళకి కూడా ఒక థాట్ తెలుస్తది అరే ఇడ పోతే ఇట్లా సేర చీరలు అన్నట్టు వాళ్ళకి అనిపిస్తది
అదే మా వదిన అన్నది రా మంచగానే ఉంటాయి నేను నేను అన్నగా ఆ లేదు వదిన అవన్నీ మనకి గ్గిరాకి గాని ఉంటే పెడి టీ అట్లా అమ్ముతారేమో అని అంటే లేదురా అట్లా కాదు ఆ కొతయే వస్తాయి కొత్త మోడల్లో వస్తాయి మళ్ళీ మంచిగా అని అన్నది
పది వేల చీర ఐదు వేలకి ఇరవై వేల చీర ఇరవై పది వేలకి అమ్ముతారు అప్ ఇప్ ఇప్పుడు ఈ సీజన్ ల
ఆ
మంచిగుంటయ్ అక్క అట్లా ఏమి ఉండే కాని నార్మల్ డెలివరీ సారీస్ అయితే అని అన్నిప్పి ఉడాలి ఎందుకంటే అళ్లా కొంచెం గ్యాంబ్లింగ్ ఉంటది మళ్ళా అమ్మో మస్తుషారు ఉన్నలటు డ్యామేజెస్ ఇయ చెప్పలేం మనం కొన్ని అదియో తక్కువనే అవును
దిల్సుఖ్నగర్ పో ఎప్పుడైనా పోయేది నెనప్పుడు దిల్సుఖ్నగర్ దిల్షుక్నగర్ పోయి డ్రస్సు కొనుక్కోచుక్ కొనేది అంత ఎక్కువ కూడా కొనకపోయేది ఎవరనా ఓతే పోయేది పేసి ఉండేది గానీ ఆ ఏం కొనకపోయేది ఆ అస్ సలు ఏం కొనక పోయేది దాష్ బెట్ కునేది ఇది పైసలు
ఒక్కొక్క రూపాయి అయితే పోయామ్మో దాష్ పెట్టలేని రోజు లేదు నేనైతే
ఆ అప్పుడేమో మ్యారేజ్గాక ముందు కేమో విలువ తెలవదు కదా డబ్బుల విలువ అయ్యేమ కర్స్ వెట్టివి కాకపోతే ఇక ఇప్పుడు అమ్మా ఈ రూపాయింటే దీనికన్నా అవసరం వస్ తదేమొ అని ఇంగ
అబ్బా ఇప్పుడ అక్క ఇప్పుడు అసలు మనము కొనలేము ఆ రూపాయి దస్ పెట్టిన కూడా ఏడమ ఎప్పుడు అవసరం వస్తుందా అని భయం ఉంటుంది
ఆ
ఉ ఆ రూపాయున్న పిల్లలు అడుగుతారేమో అని భయం ఉంటది మళ్ళా పాపం పిల్లలకు కన్న ఇద్దాం అన్నట్టు భయ ఉంటది అప్పుడంటే ఇగ ఎంజాయ్ చేసిటిమి
ఉ ఆ గీత ఆశ పెట్టేవరకి ఇస్తాం మనకే కదా ఖర్చు పెట్టేది ఎప్పుడు అమ్మ దేనికి ఏది అవసరం వస్తదో తెలువది కథ ఏ టైమ్ ఎట్లా వచ్చేది కూడా తెలియదు ఏ నైట్ ఏమ అయ్యేది కూడా తెలియదు అందుకని దాసిపెట్టుకోవాలి తప్పదు
ఇగ ఆ నేను కూడా అంతే మస్తు ఖర్చు పెడుతుంటే పెళ్లి కాకముందు వేలు వేలు రెండు వేలు సినిమా కాకపోతే వేయి
ఓకే ఆ
ఆ వెయ్యి రూపాయలు కూడా ఐదు వందలు ఖర్చు పెట్టుకుని ఐదు వందలు దాచి పెట్టుకొని మల్ల మా ఆయనకి ఇచ్చేదాన్ని
ఆ నేను ఇంకా మా అక్క కూతురు ఉండే కదా మా అక్క కూతురు నేను ఏ డ్రెస్ కొ నుకుంటే దానికి అడ్రస్సు నేను మెడల చైను కొనుక్కుంటే ఆమెకు చేయను నేను గాజులు కొనుకుంటే గాజులు కమ్మలు కొనుకుంట ఏది ఏది నేను కొను ఇప్పుడు దానికి అది కొని ఇచ్చేది నాకు చిన్నగా ఉన్న అప్పుడు ఏం చెప్ప బేబీ ఇది ఎవరు కొనుకొచ్చారు అని అంటే పిన్ని కొనుకొచ్చింది పిన్ని కొనుక వచ్చింది అని చెప్పి అల్లు ఏదైనా కొనిచ్చిన సాటుకు కోనుక్కపోయినా కాని చెప్పేసి ఎవరు కొనిచ్చారంటే పిన్ని కొనీచేది అని చెప్పేది
అయ్యా
ఆ అట్లా అయిపోయింది దానికి మొత్తం అంటే దీనికి ప్రతి ఒక్కటి నీనే కొనిచ్చే దాని
ఆహా
ఇగ అట్లా అన్ని వాళ్ళు ఏదైనా కొనుక్కొచ్చినా గానీ ఇది ఎవరు కొనుకొచ్చిన మా పిన్ని కొనుకొచ్చిందని చెప్పేది ఆ ఆ అట్లా అయిపోయింది ఇగ ఆమెకు పాపం ఎప్పుడు పట్టించుకుంటలేం కానీ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మస్తు కొనేది నేను ఏ డ్రెస్ కొనుక్కుంటే ఆమె కూడా సేమ్
అయ్యో ఆ ఏ మేము మేము కూడా బాగానే కొనేది ఒకప్పుడు అయితే బాగా మస్తు అనిపిస్తది పెళ్ళి కాకముందుకు పెళ్లి చేసుకున్నాక అవన్నీ ఉండై ఆయన ఇంత ఖర్చు పెట్టిండు మనం ఇంత ఖర్చు పెటుకోవాలి అన్నట్టు
ఉ ఊ ఊ
మల్ల పెట్టకపోయినా ఆమే అలుగుతది ఈమె అలుగుతది నేనే అలుగుతాడు అన్నట్టు ఉంటుంది
ఆ
ఆ
హలో లేడా మరీ మీ ఆయన హలో
ఆ అక్క వినబడతాది లేదక్కా ఏదో పనికి వెళ్ళిడు లేకపోతే ఆయన ఉంటే ఆయనతోనే మాట్లాడిపించే దాన్ని అన్నకి ఇప్పుడు
అవునా ఏం ఉంది
అయ్యయ్యో ఆ అక్క తిన్న
ఆహా ఇంకా ఏం చేస్తున్నారు మీ అత్తమ్మ గి ట్ట మామయ్య గిట్ట
ఏం లే అక్క మా మామయ్య లేడు మా అత్తముంది
ఓహో లేర్ అన్నావు కాద మర్చిపోయినా
అవునా
సేమ్ ఇద్దరి సిచ్యువేషన్ ఒకటే మన ఫ్యామిలీ కూడా ఒకటే ఒకటే మీరు చిన్నోలు మేము చిన్నోళ్ళము అన్నీ సేమ్ సేమ్ ఉన్నయ్ కదరా
చేద్దాం
హా ఆ ఆ మేము చిన్నోలమే మీరు చిన్నవాళ్ళే మళ్ళ
ట్వెల్వ్ ఇయర్స్ అనుకుంటా ట్వెల్వ్ లెవ్న్ ఇయర్స్ వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయిండు అంటా మా ఆయన ఎయిత్ క్లాస్ అప్పుడు
ఈ మధ్యలోనే చచ్చిపోయిండు ఒక
ఆహ రీసెంట్ గాన ఇంకా అక్క